హలో
ఏం చేస్తున్నారు
ఏమ మొబైల్ చూసుకుంటా ఉన్న
నాకు దోమలు అన్ని కుట్నాయ్ నా ఫేస్ కి నాలుగ ఏమో కుట్నాయ్ హ్మ్
అద్ ఏమన్నా పూసుకో
చూడు వన్ టు త్రీ ఫోర్ భయం లేదు ఫోర్ కుట్టినయి ఒక పక్క లెఫ్ట్ సైడ్
మీ ఫ్రెండ్ ఎంది ఇంతలావ్ ఉందే ఫోటోల్ చూ చూస్తా వున్న చానా లావు గుంది ఇప్పుడే చానా సన్నగైపీంది
అవునా
హ్మ్
ఏమో మరి
నేను అతి ఘోరమైన ఫోటో ఒకటి పెట్టినా అది నీకు మళ్ళీ చూపిస్తలే మీట్ అయినప్పుడు
ఎవర్కి
నీకే మీ ఫ్రెండ్ది ఫోటో కాదడా
ఆ
హ్మ్ ఏం చేసానువ్
ఓకే
నాకు ఫెస్టివెల్ కింటికి వెళ్ళాలనుంది
వెళ్ళు
కానీ లీవుల్లేవ్
ఎట్ల మళ్ళీ
ఇకేం చేసేది రమ్మను ఉండాల మా అమ్మ శనివారం రమ్మంటా అంది చూడలా పోతానో బోన
చూడు వీలైతే పో
హ పోతే పోతా లేదంటే లే
వెళ్ళొచ్చు కదా
ఒక రోజు ఏడా ఉండేది
నేను రిటర్న్ క బుక్ చేసుకున్నాం సో నేను వెళ్తా
అమౌంట్ రాదా
థర్టీ వస్తాది అంతే
థర్టీ వస్తుందా థర్టీ పర్సెంట్ వస్తుందా ఏంది
థర్టీ రుపీస్ వచ్చేది
అవునా
గాల ఇంకా టికెట్ అంటే టికెట్ బుక్ చేసి బెర్త్ కన్ఫర్మ్ అవ్వలేదు
హ హ
చూడాల ఎట్లా బాగా గుర్తుకొ వచ్చింది మా తమ్ముడికి టికెట్ బుక్ చేయాలి సవగొట్టిండు
హ
హ
ఏమో చూడాల పోతాం పోమో
అ చూడు
హ
అ
పాట పడతానావా స్టార్ట్ చేసినవా
లేదు నేను సాంగ్స్ పెట్టుకున్నాం
సాస్ పెట్టుకున్నావా
సాంగ్స్ పెట్టుకొని నీతో ఫోన్ మాట్లాడతాను
అ ఏంది నైట్ ఏమో చేసుకుని తిన్నారంట ఏం కత్తా
చాలా
హ
చేసుక
హమ్ నాకు కూడా పంపించు కదా అట్లా
పంపిలా మీ ఫ్రెండ్ ఇలేదా
లేదే మా ఫ్రెండ్ తినేసింది అంతా బాగుందండి ఆ పాపే తినేసింది మొత్తం
అవునా
మావిడికయళ్ ఏర్కొన్ ఏర్కొన్ తినింది
ఓయి అమ్మ దొర్కవనా
కారము ఉప్పేస్ తీ ఊరు బెట్టుకొని తిని.
మేలే నే.
హ్మ్.
హూ అవును దోసుకాయి ఎద్దాం అంత్ కున్నం మర్చిపోయినం.
హా
కీరా
ఆహ అదే నాక్ ఇంగ దోస అని వినిపించింది దోస్
దోస్. నీకు దోశనే ఇన్పిస్తాదిలే.
దోస్ నేను రోల్ అయిన అసలు
మన మనమూ బయటా తినేదానికంటే పీజీలేసుకొని తినేది మన చేతులతో తినేదే.
హ్మ్.
అయ్యో అయ్యయ్యో ఏంలా కాల్ తగిలే.
అయ్యయ్యో
నేను ఇరవై నాలుగు గంటల్ తగిలించుకుంటానే ఉంటాన్ అనుకో
ఏమీ
అంతే నేను ఎప్ ఎప్పుడు తగిలించుకుంటూనే ఉంటా
హ్మ్
ఇంగా
ఏంలా మా తమ్ముడికి టికెట్ బుక్ చేస్సాను.
ఇప్పుడా ఎప్పుడు పోతాడంటా
నాకు ఇప్పుడు గుర్తు ఒచ్చింది వాడు చెప్పి చాలాసేపు అయింది నాకు మర్చిపోయింటా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు బుక్ చేస్తా వన్ మంత్ హ్మ్. ఏం చేస్తాం అట్లా మర్చిపో తా మళ్ళా తిట్లు పడతాను వాళ్ళు చేసుకోమంటే చేసుకోరు ఓకే
హ్మ్
అన్ని బాధ్యతలు నాక
ఏం కాదులే
మా రూమ్ట్ దగ్గ దగ్గి వెళ్తాంది నద్ద ఇట్లో ఏమి వచ్చింద ఏమో అద మటుకి
పాపుము
పాపం అంట పాపము ఏం చేసింద పాపము
కావాలని తగ్గుతాను అందా ఏమ
ఏమో మళ్ళీ తెలీదుమ్మా ఆ
ఆహా
హ
ఏమే
నమ్మలే నేను టికెట్ బుక్ చేస్తానన అంటే ఏందో చేస్తాను అవలేంట అంటే
అ ఏమో చేస్తా ఉంటావు ఏదో ఒకటి
ఉ భో
ఏవి
ఆడా గోడ ఉంటే భ అనుకున్నా ప్లెగ్ బాక్స్ పెట్టిన్నారు కాదు కాదు ప్లెగ్ బాక్స్ పెట్టిన్నారు దానిగ బేత్గిల్నా ఏ ఏమంటే ఏం నాల
హ
అన్ని అట్లాంటి పనులే చేస్తాంటాం
తగిలించుకుంటానే ఉండి
నిన్నొచ్చి పడుకు నింద అంత కాల్ కింద దిండేసి తుమేన్నా దిండు కింది కేసిన అంట దిండు
కే ఎస్సై నావ
ఆ మా ఫ్రెండ్ సాయి చాలా శాడిస్ట్ అయితుంది నం కాల్ కింద దిండి పెట్టుకుంటా ఉంటే పీక్కుంటాంది ఏం చేసేది
మ్
ఊహు ఏం చేస్తాం ఆడుకు కుంటాంది మా ఫ్రెండ్ ఉతికి పడఏళ్ళ నిద్దరులో నిద్దరులో ఏం చేసినా నాకు గుర్తుకులేదు ఊతికేస్తే ఆ పిల్ల నిద్ర పోతే
నిద్రపోతే ఉతుకుతావా న నిద్రపోనివా నువ్వు నిద్రపోవు వాళ్ళని నిద్రపోనివా
ఆహా అట్లా నిద్ర పోనిస్తే మనం ఎందుకు కాని అం వస్ ఆయితాం
అమ్
ఎందేందో మాట్లాడతండావ్ నిద్రుట్లో ని ఇద్ద్రలా
వాన్లేదు
ఆ నైన్టీ రాసినోళ్లకంటే వాళ్ళ కంటే ఇంకా ఎక్కువ మాట్లాడుతా
మా ఫ్రెండ్ అదే అంటది నైటీ అని సేవ్ చేసుకునే ద అమ్మ
మ్ నేనేం చేసుకునేదియితే
వన్ ఎయిటీ ఎస్ మా ఫ్రెండ్ టూ సెవెంటీ చేస్తుంటారు
మ్ చేసుకుంటా ఇద్దర్వీ ఇంగ నుండి అట్లేబట్కుంటా
నీ ఇది త్రీ ఫిఫ్టీ పెడతాం
త్రీ సిక్స్టీ కాదు ఆ ఫుల్ ఫుల్
ఓకే ఓకే ఫుల్లాని వెడతల్
మీ క్యాబ్ బ్రో
మా క్యాబ్రో ఏం సేవ్ చేసుకున్నాడు ఏదో ఒక టాబ్లెట్ కావాలండి పెట్నా అదే కదా అవి వేరే మోడల్ ఉన్నాయి అన్నావ్ కదా నువ్వు
మ్మ్
మ్మ్ ఎవరికో కావాలంటా తీసుకు తెల్వదు అన్నాడు అవున చెప్పి
నాకు నవ్వు వచ్చేస్తాంది చేతికి
నవ్ వస్తంద నిన్ నాకు నీకు డెటాలు ఎక్కువ అనద్దు
ఎక్కువ అనకూడదా
ఆ అంటే ఎక్కువ ఇచ్చింగ్ అయినప్పుడు ఊరికెట్లా అను బరకదు
బండ తో ఏసీ బర్కుత
అభ
యే ఏందే ఇది
తీస్ బతుకుతవ మా రూమ్ రూమజ కంచు బరుకుదరా
మీ రూమ్మేట్ కూడా బండతోనే బరుక్కునేది
అవున మేము ఏం బంండలతో బరుక్కోమమ్మ
మీ ఫ్రెండ్ బరకుతాది కాలంటే అడుగు
దే నువ్వు బండతో బరుక్కుంటావు
అది ఎందో వింత గుంది వర్డ్ బరక్కుంటవా
నువ్వే కదా అనింది గీక్కుంటాదంట మ్మ్ అయమ్మా ఏం షాపింగ్లు జయలేమో ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ అని పట్టేయే ఉంది
మ్మ్
ఆ
చేద్దాం చేద్దాం ఇంకొద్ది రోజులు పోతే చేద్దాం చెద్దాం ఇంగ కోద్ ద్ది రోజులు పోతే
మ్మ్ ఇంగ పదఐదు రోజులు పోతే రేప్ సాలరీ వస్తది
ఆ ఈ నెల ఎప్పుడు లాస్ట్ తట్టి అ తట్టి ఫస్ట అ.
యారోదోచ్చింది, తట్టి.
యేమొ.
స్లాస్ట్ వర్కింగ్ డే ఎస్తారమ్మ.
అదే అది ఆ రోజు ఏ రోజు తట్టియా లేదంటే, ఎ. ఏంది చూస్తాన్.
ఇంటి ఆ రోజు.
ఉమ్.
ఆ.